హలో హాయ్ అండి
హాయ్ అండి
ఎలా ఉన్నారు
బాగున్నానండి మీరెలా ఉన్నారు
చాలా బాగున్నాము అండి మేమైతే ఎండలా ఎండ కొట్టకుండా. హ్ హ మరి టూమచ్చి ఎండ కొడుతుంది ఈ మాధ్య అది
పండుగలు వస్తున్నాయి ఏం పండుగలు బాగా మీరు జరుపుకుంటారు. అవునండి
ఇక ఈ బోనాల నుంచి స్టార్ట్ అయితాయి. ఓ చాలా ఫేమస్ అండి హైదరాబాద్ కు బోనాలు. తెలంగాణాకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోనాలు పండుగ అన్నట్ అంటారుగా. చాలా ఫేమస్ ఉంటది ఆ తెలంగాణాకు ఓన్లీ తెలంగాణకే బతుకమ్మ అండి వేరేది ఎవ్వరీకి ఉండదు ఇగ. బతుకమ్మా ఆ బోనాల పండగ ఏందంటే ఫస్ట్ మాకు మాక్సిమము స్టార్టింగ్ అయ్యేది గోల్కొండ బోనాలండి ఫస్ట్ ఆ ఫస్ట్ గోల్కొండ అక్కడ అమ్మవారు ఎక్కించినాక తర్వాతనే ఒక టూ వీక్స్ అయి పోయినాక తర్వాత ఇక కొంచెం సికింద్రాబాదు ఇట్లా ఇగ కొంచెం కొంచెము ఒక వన్ మంత్ దాకా పల్లెటూలళ్ళకి వచ్చేస్తాయి. కానీ చాలా బాగా తీస్తారండి సికింద్రాబాద్ బోనాలు, గోల్కొండ బోనాలు చాలా ఫేమస్.
బోనాలు గురించి అంతగా మాకు తెలియదు మీరు చెప్తుంటే వింటున్నాను ఇప్పుడే చెప్పండి.
ఆ లేదండి బోనా లేదంటే ఇక ఫస్ట్ స్టార్టింగ్ ఇక ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక సి గోల్కొండ కాడ బోనాలు అండి నేను తర్వాత సికింద్రాబాద్ కు వస్తాయి. సికింద్రాబాద్ నుంచి పల్లెటూర్లలో అంటే సిటీలలా పడతాయి ఇగ కొన్ని ఏరియాలలో ఇగ ఆనుం చీ అట్లా అట్లా అట్లా అని స్టార్ట్ అయితాయి. ఒక వన్ మంత్ ఖచ్చితంగా ఉంటాది అండి బోనాలిగ.
మ్ మ్
మీరు బాగా గమనించిరో లేదో ఎవరు అని చెప్పి ఒక ఒక బోనాలు పండుగ అయినాక వన్ వీక్ వదిలిపెట్టాక నెక్స్ట్ వీక్ వస్తాది.
ఓకే ఆ
వీక్లీ వీక్లీ మారుతుంటాది అంటే కంటిన్యూ కాదు ఒక వీక్ ఇక్కడ ఒక వీక్ అక్కడ ఆ అట్లా అండి రైట్ రైట్ ఎవ్రీ సండే సండే ఫస్ట్ గోల్కొండ కాడ చేసినాక ఒక వీక్ ఆగినాక నెక్స్ట్ వీక్ నుంచి సికింద్రాబాద్ కి వస్తాయండి బోనాలు.
ఓకే ఓకే ఆ అవునా
వన్ వీక్లా ఇట్లా రాదు. అంటే వీక్లీ మారి మరి వస్తాది తర్వాత లాస్ట్ రోజు కూడా మళ్ళీ ఇగ కంటిన్యూ మనకి ఇష్టం మన అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు దీపావళి ఉంద అండి
ఆ
దీపావళి ఇట్లా చాలా మంది సత్యనారాయణ కథలు చెప్పించుకుంటారు మీకు తెలుసు కదా ఆ అట్లా కథలు చెప్పించుకుంటారు. వాళ్ళు ఒక అప్పుడు అప్పుడు ఫిఫ్టీన్ డేస్ దాక ఉంటాయి అన్నమాట. చేసుకొనుడు తర్వాత అయిపోయినాక దసరా ఇగ దసరా అంటే ఇగ అది తెలంగాణకు, ఆంధ్రాకు అన్నిటికీ ఫుల్లు ధూమ్ ధాం ఉంటాది.
తెలంగాణ అంటే పెద్ద తెలంగాణలోనే కదా బతుకమ్మ అది ఆడేది.
అవునవును బతుకమ్మ ఆడర్ ఆడరాండి ఆంధ్రాకి కాదు అసల్. తెలంగాణ ఓన్లీ తెలంగాణకే అండి బతుకమ్మ ఏ పండుగల కైఅయినా సరే. తెలియదు కాని ఓన్లీ బతుకమ్మ అయితే సంక్రాంతి అయితే ఈ ఆంధ్రలో దది. వాళ్ళది చాల ఇష్టం ఇ మనం కూడా చేసుకుంటాం గాని. కాకపోతే వాళ్ళకి ఫేమస్. వాళ్ళలకు కోళ్ళ పందాలు ప్లస్ గుండాటలు ఇకి ఎద్దుల. పందాలు చాలా మటుకు చేస్తారు.
అవును ఈ దీపావళి అప్పుడైతే. దేన్టే ఆ గేదెల గేదెలకి.
అవును.
జె పెడతారు.
ఆహా ఓకే ఓకే ఓకే పోటీలా.
ఆ గేదెలకి.
ఆహా.
అట్లే దాన్ని. శుభ్రంగా రెడీ చేసి చ ఎంత చక్కగా రెడీ చేస్తారో నున్నగా నూనె రాసి దాన్ని మ్యాక్. ప్ చేసి ఏఏ బర్రెలుతో.
ఆ సావా అవును దున్న పోతుల సవా సదర్ సదర్ అంటారండి సదర్ రైట్ ఓ. సదర్ సదర్ అంటరండి ఈ ఆ ఈ. ఏముండదండి దీపావళి తెల్లారి తెల్లారి కాకపోతే ఇంకా. కొతే ఎలా టూ డేస్ లో అటు ఇటు తీస్తారండి దును. బయట దేశ బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తారు మస్ మంచి తీసుకొస్తారు. అది మళ్ళీ ఇంకా తెచ్చేది చేసేది తెలంగాణలో అండి ఆంధ్రలో జెయరు.
అవును ఓను.
తెలంగాణలో హైదరాబాద్ల చేస్తారు.
అ ఏం చేసినా కూడా చాలా వరకు తెలంగాణలోనే ఉన్నాయండి ఈ వెరైటీలన్నీ ఆంధ్రాలో. అట్లా ఏం లేవు.
ఆంధ్రలా ఉంటా అంటే గ కోళ్ళ పందాలు ఒకటే ఎక్కువ వాళ్ళకి ఫేమస్ ఇక.
అదొక్కటే ఆంధ్రస్.
అంతే సంక్రాంతి అంటే కూల కానీ కోట్ల రూపాయలు కూల కొలగొడతారండిగా. లా పైసలు. చాలా పైసలు వాళ్ల కొడతారు సంపాదించుకునే వాళ్ళు ఆ టైమ్ లో సంపాదిస్తారు కానీ. కోళ్ళ కూడా చదడంలో కూడా వీటికి ట్రైనింగ్ ఇచ్చి మరీ సాస్తారంటండి.
అవునా ఆ.
ఆ కోళ్ళకు చాలా మటుకు దానికి మంచి మంచి ఫుడ్డు. అరే మనం తింటామో తినమో గాని అసమంటి ఫుడ్ తింటారు మేడం. అ కోర్ల ఆ మటన్ కిమ కొటిచ్చ. కని గుడ్డు ఉడకబట్న గుడ్డుది ఫ్రై లలకు ఇవన్నీ మంచి మంచి బాదం కిస్మిసు జీడి. పప్పు మంచి మంచి ఐటమ్స్ పెడతారంట అండి.
అవునా ఆ.
చాలా వీటిని అంతా మేప్తేనే రేపు పొద్దుగాల కొట్లా నీకి రెడీగా ఉన్. అట్లా చాలా మటకు అవుతుంట.
అబ్బో ఊ.
మాకైతే నాకైతే ఇష్టమైన హోలీ అండి బాగా అంటే హోలీ అంటే. ఒక రోజే ఉన్నా కాని కలల్రు మంచిగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్‌తోని మంచిగా కొన్ని ఏరియాలలో ఏందంటే పార్టీ వేర్ పార్టీ లెక్క ఇట్లా పెడతారు చాలా మంది కలర్సు వా పైప్లతోని వర్షాలు తడిచినట్టు
ఆ ఆ
బాగుంటాయండి నేను మాక్సి మం ఎక్కువ ఈ దీపావళికి ఈ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా ఆ హోలీకి చాలా బాగుంటది అట్లా నా
ఆ
మంచిగా ఎంజాయ్ అమ్మో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అండి మా అక్క కూతురు మా అక్క కొడుకు వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే అసలు హోలీ అనగానే స్టార్ట్ ఇగ ఆరోజు మార్నింగ్ నుంచి
ఆ ఆహ
ఇగ హైలైట్ ఏం తెలుసాండి ఆ కలర్ ఒక టెన్ డేస్ దాకా పోదే పోదు
అవునా
అది అసలు ఆ కలరు ఎందుకు రుద్దుకుంటారో తెలువదు గాని అసలు క్యాజువల్‌గా కెమికల్ కూడా కలిసి ఉంటది కదండీ కలర్లలా
ఆ
అది కొంచెం అంటినా మన చేయిలకు కూడా ఆడ్నంక కూడా కెమికల్ పోదు అది తొందరగా ఇగ సబ్బెట్టి రాయంగా య నర్సే మీకేమి ఇష్టమండి మీకేం పండగలు మీ
మేము ఎక్కువ దసరాలు చేస్తామండి వినాయక చవితి వినాయక చవితి బా ఫేమస్ ఆ దసరాలు ఫేమస్ సంక్రాంతి ఫేమస్ ఉమ్మ్ దసరాలు అప్పుడు ఏంటంటే తొమ్మిది రోజులు తొమ్మి అమ్మవార్లు తొమ్మిది ర కాలుగా అవతరిస్తారు అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవ తారు అనమాట అమ్మవారు అయితే ఆ అమ్మవారి ప్రకారం చేసి మేము ఆ నైవేద్యాలు కూడా రకరకాలుగా చేసి నైవేద్యాలు పెడతాం అనమాట అమ్మవారికి ఉమ్మ్ అది ఏంటంటే బాగా ఇష్టంగా ఆమెకి బాగా ఇష్టమైనవి ప్రీతికరమైనవి చేసి నైవేద్యాల కింద పెడతాము రకరకాల చీరలు కట్టి అలంకారం చేస్తాము రకరకాల పూలు తెచ్చి పూలతో అష్టోత్తరాలు సహా నామాలు అవి చేస్తూ ఉంటాము వినాయక చవితి అయితే చెప్ప అక్కర్లేదు తొమ్మిది రోజులు మండపాలే
అవునండి తొమ్మిది రోజులు పదకొండు రోజులు అసలు అవసరమే లేదండి అవసరమే ఉండది అది
అవునండి అవును అసలు ఆ తొమ్మిది రోజులు ప్రసాదాలతోనే కడుపు నిండిపోతు
ఆ చాలా మటుకు ప్రసారాలతోనే మంచి ఆ ప్రసాదమే ఖచ్చితంగా ఈవినింగ్ పోగనే ఖచ్చితంగా ఉంటది ఇంకోటి అన్నదానాలు కూడా చాలా మంది మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో చేస్తారు కదా అది చ ఆ కతి పతి మండపం దగ్గర ఒరో ఒకరు ఒక్క రోజన్నా ఖచ్చిత
ఒకసారి తీసేవాళ్ళు ఉంటారు ఈ ఐదు రోజులకు తీ తీసే వాళ్ళు ఉంటారు ఏడు రోజులకి తీసేళ్ళు ఉంటారు తొమ్మిది రోజులుకి తీసేవాళ్ళు ఉం
తొమ్మిది పదకొండు రోజులకు గూడా తీస్తారండి పదిహేను రోజులకు గూడా తీస్తారండి ఈ కర్తవాద్ వినాయకుడు మీకు
సార్ ఒకొక్కర్
ఆ కర్తబాద్ వినాయకుడు ఐడియా ఉందా అండి మీకు
ఏంటండి
కరితాబాద్ వినాయకుడు పెద్దది ఉంటది గదా ఆ అది పదిహేను రోజులకి తీస్తారండి కానీ ఫేమస్ అది
ఆ
చాలా ఫేమస్సు
అదే అదే అది చాలా అడుగులు ఎత్తుతో చేస్తారు గదా వినాయకుడిని
చాలా పెద్దగా ఉంటుదండి అది కరితాబాద్ వినాయకుడు ఏమో హైట్ ఫేమస్ బాలాపూర్ ఏమో లడ్డు ఫేమస్
గదండి
ఆ అవునండి ఒక్కొక్కసారి పెరుగుతుంది ఒకసారి మధ్యలో తగ్గింది మళ్ళీ ఇప్పుడు పెరిగింది పోయిన సంవస్సరం ఇంకా పెంచ్చిర్రు ఆ కొన్ని సర్లే ఏమో తగ్గించుకుంటూ వచ్చిర్రు ఓ టూ త్రీ ఇయర్స్ మళ్ళీ తర్వాత లే లేదు తక్కువయితే బాగా లేద్ అని చెప్పి ఇంకా సేమ్ మెయింటైన్ చేద్దాం అన్నట్టు ఈసారి పోయిన సారి చేసిర్ అన్నట్టు ఇంకోటి ఇది లడ్డు లడ్డు ఫేమస్ బాలాపూర్ లడ్డు అంటార్ గాఅండి అది లాక్స్ లాలో పోతది
అవునవును
ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ థర్టీ లాక్స్ ఓ చా ఆ చాలా మంది ఎమ్మెల్యేలు కావాలిస్ నోళ్ళు ఎమ్మెల్యే అయినోళ్ళు వీళ్ళు చాలా మంది తీసుకుంటారండి అది
అబ్బో ఆ
ఆ దానికి అంతా చాలా మంది తీసుక్ తిసుకున్న వాళ్ళందరు ఏదో ఒక రాజకీయ పరంగా గెలిచిన నోళ్ళు ఉన్నారు అండి దాంట్ల ఆ చాలా మంది పోటీ పడి మరి లక్షలాల పెట్టుకు కొంటారు అట్లా
అబ్బా
ఆ కొన్ని అం అంటే నేను మా యాక్సిమం నేను ఆ ఆ టైంలలో మనం చదువుతాం గదా కొన్ని బిల్డింగ్లలా ఇప్పుడు కూజా అపార్ట్మెంట్లు ఉన్నాయి కాండి బంజార్ హిల్స్ లాల
ఆ
అక్కడ సంబంధించినలా కొన్ని ఏరియాలలో అలా అంటే ఒక లడ్డు అంటే వాళ్ళకి సంబంధించిందే తీసుకుంటార అని అంటారు గాని ఒక ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ లలాక్స్ పెట్టి తీసుకుంటారు అని అంటారు మళ్ళ అది అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పాడుకుంటారంట అంటే అది మెయింటనెన్స్ కో దేనికో దానికి యూజ్ చేస్తారం
ఓకే ఓకే
ఆ ఇగా పేపర్లో పడతాయి గాండి లడ్డు ఏ రేటు పో యింది ఎవరికు ఎంది తెల్లారి మొత్తం తెలుస్త
అవునవును అవునండి సరే అండి ఉంటానండి
ఆ ఓకే అండి మరి
ఓకే బాయ్ అండి